హలో
హాయ్ ఆండి బాగున్నారా
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ ఏం చేస్తున్నారు
ఏం లేదండి కాలీ కూర్చున్నా హలో
ఏం చేస్తున్నారు
ఏం లేదండి బాబుకి ఇప్పుడే అన్నం తినిపించినా ఇక్కడ కూర్చున్నా ఇక అరుగు మీద కూర్చున్న చల్లగా అని
ఉగాదెట్ల చేసుకుంటుంన్నారు కుంటున్నారు రేపు మరి
ఉగాద ఉగాది మంచిగనే చేసుకుందాం అనుకుంటాన మంచిగా బం పూలు తెచ్చిన బంతి పూలు తెచ్చిన మంచిగా మామిడి తోరణం కట్టి బంతి పూలు కట్టి మంచిగా దర్వా మంచిగా డె కృషి చేస్తా
ఆ
తోరణం మామిడి తోట దా మామిడి ఆకు తోటి తోరణం కట్టి బంతి పు పూలతోటి మంచిగా దర్వజా కి కడ్త
ఆహా
హామ్ పచ్చడి చేస్తా ఉగాది పచ్చడి చేస్తా బచ్చాలు చేస్తా
ఎలా చేస్తారు ఉగాది పచ్చడి
ఉగాది పచ్చడా ఆరు రుచులు వాటికి ఆరు రుచులు ఒకటి చింతపండు పులుపు పులుపు తీపి వగరు కారం ఉప్పు అన్ని జమజేసి అంటే ఇగ మామిడికాయ యాపపూత చింతపండు పండు బెల్లం కారం కొద్దిగా ఉప్పు వేసి మంచిగా ఆ వేసి దాన్లో వేసి పచ్చడి చేస్తాం ఆ బచ్చాలు కూడా చేస్తానండి
ఆ
మ్మ్
పూర్ణాలు చేస్తారా బచ్చాలు చేస్తారా
ఆహ్
పూర్ణాలు చేస్తారా బచ్చాలు చేస్తారా
పూర్ణాలు చెయ్యరా అండి ఎక్కువ ఉగాది బచ్చాలే చేస్తారు అంటే ఎక్కువ బచ్చాలే చేస్తారు ఇగ బచ్చాలు కూడా చేస్తా అంతే పూర్ణాలు తరువాత ఎప్పుడన్న చేసుకోవచ్చులే కానీ బచ్చాలు ఎక్కువ ఉగాదికి చేస్తారు బచ్చాలు చేసి పచ్చడి చేసి దేవునికి దీపం పెట్టి కొబ్బరి కాయ కొట్టి ఇగ దేవుని దగ్గర పెట్టి దండం పెట్టుకుంటే ఉగాది అయిపోతది ఇగ
ఓహో
ఇగ అలంకరించుకొని మనకి అదే కదా ఉగాది పండగ అంటే జెర అలంకరించుకోవడం పచ్చడి చేసుకోవడం బచ్చలు చేసుకోవడం దేవుని దగ్గర పెట్టుకోవడం అదే ఉగాది పచ్చడి అంటే ఇగ అదే కదా ఉగాది
అవున అంకరించుకోవాలి అని అనిపించిందా
కోవాలె ఎక్ మేయిన దర్వాజా మంచిగా అలంకరించుకుంటే బాగుంటది పండగ ఇక పండగ మన ఇంటికే వచ్చినట్టు అనిపిస్తుంది
అవునా
ఉమ్
ఉందా నాన్వెజ్ తెచ్ మీరు పంమేదు
ఆహ్ తెచ్చుకున్న ఆహ్ తెచుక్ తెచ్చుకుంటామండి తెచ్చు కుంట చికెన్ అయినా మటన్ అయినా
ముట్టన్ చికెనా మటనా అండి
ఇం మటనే అయితురి మటన్ ఆ బాబు తినడు చికెన్ చేస్తా చికెను మటన్ రెండు ఇక పండగ అంటే ఇక రెండు మెయిన్
ఆ అర చట్టాల నమస్త ప్రమ
ఆ లేదండి మా ఫ్యామిలీ వర ే ఎవ్వరు రారు
అ
అక మేము కూడా ఎక్కడ ఎక్కకెళ్ళామండి ఇక పిల్లగాళ్ళు ఉన్నారు కదా ఇక మేము కూడా ఎక్కడికి వెెళ్ళాం ఎఊరిగా మా ఇంటికి రనిక పోతే ఇక అమ్మ వా ఇంటికి వెళ్తా అమ్మమ్ వాంటికి వెళ్తా గాని ఇక ఉగాదికి ఇక్కడనే ఉందామని చూస్తాన్న
అే
ఏం చేస్తారడి మీరు
మేమేముందంని అన్నం అమ్ముతున్నా కలిగుని ఉన్నా ఫోన్ కార్య యాప్ లో ఫోన్ మాట్లాడుతు
చం బాబు
పాడుకున్నాడు
పండుకున్నాడా
నేను ఈరోజ రేపు పొద్దున్న లేసి ఇగా దబ దబ ఇల్లు కడుకోవాలి
ఉగాది ఎట్లా సెలబ్రేషన్ చేసుకుంటరు
ఇంగా మీమ్ము లేచి దబ దబ ఇల్లు కడుక్కకొని, ఇంగా బోళ్ళు దొమ్ముకొని అంత ఇగా తల్లంటూ స్నానం చేస్తాము, చేసిన తర్వాత మా ఆయన ఇగా పూజ చేస్తాడు. మాయనే వ పచ్చడి చేస్తడు ఏ ఉగాది పచ్చడి చేస్తే కున్నాక తాయి
మ్ హ అవునా ఇప్పుడు ఈ బ్బాయి ఇక్కడ బచ్చాలు పూర్ణలు ఇట్లా ఏం చేయ్యరా
ఆ ఇప్పుడు ఇక్కడ చెయ్యం నా అమ్మ వాళ్ళంటికి వచ్చినాక బచ్చాలు అవి ఇవి చేస్తాం
అవునా ఎప్పుడేల్ తర్ రేపే వస్తారా అమ్మ వాళ్ళింటికి
ఆ రేపె వస్తం
పండుగ రోజు రావడం ఎందుకు ఇవాళ్ళ రావచ్చు కదా
ఈ రోజుఇగా ఇక్కడే పండుగ చేసుకొని వెళ్దామని అన్నారు
అవునా
వచ్చేటప్పుడు ఇగా పండగ చేసుకొని వస్తాం
అవునా
ఉ
తిన్నారా భోజనం అయిందా
ఏ కాలేదు అన్నమయ్యంది ఇప్పుడే
అవునా ఏం కూర వొండిర్రు
ఎం కూర ఆలుగడ్డ చేసిన
అవునా
మె సరే చింత పండు కొత్త చింత పండు వస్తది గదా కొత్త చింత పండు వస వస్తది కదు అది నానబెట్టి ఇగ నానబెట్టుకొని ఇగ నవ్వు దేవుడు కాడ కొబ్బరికాయను బెల్లము కారము ఉప్పు
మ్
వేప పు అవన్నీ ఆ పెట్టుకుంటం చింతపండు పులుసు దాంట్లో కుండలో పోసుకుంటం పోసుకుని అవన్నీ అందులో చిత్తప చిత్తపం పండు రసం చానా వస్త
ఉమ్ మ్
ప్లస్ నీళ్ళు పోసి ఇక పచ్చడి అఇతది దానికి కుండకి కంకణం కట్టుకుంటం
ఉమ్
కుండ కంటకంకణ కట్టుకొని ఇక దేవుడి దగ్గర పెడుతం ఆ మనం కూడా అంగనంగ ఉంటాయి ఇగ బచ్చాలు చేసినావి దేవుడు కడ ముందు పెట్టినంక అన్నం పెట్టుకుంటం పెట్టినం క ఇగ ఉంత వుతం హైదరాద మనం పూరిలో గ్యార లో తెచ్చ చేస్తాము చికన్ైనా మటన్ అయినా తెచ్చుకో పోనలా త ఉంటదు
ఉండుతాం పండగ రోజ పూరీలు క్యారెట్లు చికెను మటను బగారా ఇక అంటే ఇక పడుగ అంటే
ఇ అవి వేసుకుని ఇ పానే సరిపోతు కుప్పుడు అంటే పని ఉంట అంటది ఇంకా ప అంటే అసర
పండగరుంట క తీరాధదిగా పిల్లకాయలు సెలవులు వస్తాయి ఇంటికాన్న ఉంట్ర ఇక పనే ఇక అయ్యా అసలు ఇక పనే ఇ అయిపోదు మొత్తం ఇ పండుగ రోజు వచ్చింది అంటే ఇక పనే మన కాదు
మీర ఎన్నింటి ట్ ఇస్తారా అండి రేపు మరి
మార్నింగ్ ఫైవ్ కెళ్ళస్తా పండగ కదా రోజు సిక్స్ థర్టీ వరకు లేసేది కానీ పండగ కాబట్టి ఫైవ్ లేవాలి ఫైవ్ క అయితే అనే మనకు పనులు అయితాయి
అవునవును ఫైవతు పన్నెయితు
పన్లయితే కొద్దిగా లేవాలే గదా ఎందుకంట్ టె ఇల్లుగడుగ్ ఇల్లు కడుక్కోవాలి మామిడి తోర్నం గట్టుకోవాలే స్నానం చేసి బంతిపులు గుచ్చుకోవాలే చాలా పని ఉంటందిఇగ.
అవును
హ్మ్
ఆ లేకపోతె టైం పడుతది మనకి
ఆ చాలా టైం పడుతది పండుగ రోజు అంటే ఇగ తినేసరికి మనకు మధ్యాహ్నం ఆల్రెడీ ఒకటి రెండయితదిగ ఇవన్నీ చేస్
మరి పూరీలు చేస్తలాా గ్యారెలు చేస్ స్తర మరి
ఆ లేదండి పూరీలు గారెలు ఏం చేయనండి. కేవలం బగారొండుతా ఇగ మటన్ వండుతా గంతే బచ్చాలు ఉన్నాయి కదండి బచ్చాలు జేస్తా అవే తింట్రరు ఇక
ఉమ్ అవును ఎందుకంటే
తినండి
మీర్ పెట్టుక్ కున్నా గూడా పని ఎక్కువైతాదండీ
ఇగ నాకు పిల్లగాళ్ళున్నరు నాకు పని కాదు ఇగ
హ్మ్
మ్మ్
పని చేయాలన్నా గుడా ఎవరైనా ఎట్ల చేసేటోళ్ళు టే
యా ధన్నంగుడ చేసేటోళ్ళుంటే బావుంటరు కదాండి ఇగ పిల్లలు చిన్న పిల్లలెనే ఇక ఇంగ నేను ఒక్కదాని చేస్సరికి ఇగ నాకు ఇగ ఇక కొద్దిగా ఎళ్తు కూడా నాకు కూడా మంచిగుంట లేదు.
హుమ్ ఆయనుంటే వర్క్ గూడ బావుం తల్లి కదా
ఉమ్
నేను పొద్దున్ న్నే ఇగల్లేసి అంత్ ఊడ్చి చల్లి ముగ్గేస్
ఆ ఊడ్స్కొని చల్లుకొని, మంచి ముగ్గులేసుకొని, ఇల్లు కడుక్కొని స్నానాల్ జేసి దర్వాజా కన్నీ గుచ్చుకొని దీపం దేవున్ని పెట్టుకొని ఒక్కొబ్బరికాయ గొట్టుకొని ఆ చేస్తారండి. మా వారు గూడ చేస్తారు కొద్దిగ హెల్ప్ జేస్తరు
చేస్తనే ఐతది అయినా మీవారే ఇగ పూజ చేస్తరు పచ్చడి చేయాలి చేస్త
త్తగ నేనే చేస్తా
మికింకా మొగొళ్ళే
ఉమ్ అవునటగనీ ఇగ మనక్ గట్లా లేదులే ఇగ నేనే చేస్తా
కొత్త కుండ కొనుక్కొచ్చుకున్నరా మరి
అహే లేదండి ఇక ఆల్రెడీ ఒక గిన్నె అనేది ఉంటది అంటే దానికి ఏమైనా ఉగాది పచ్చడి ఇలానే ఉపయోగిస్తా అల్లానే చేస్తా ఇగ. ఇగ ప్రతి సంవత్సరం కొనక్కరాలంటే కొనక్కరాలేం కదండి ఇగ అదే చెంబు పక్కకి పెడితే ఆ చెంబులో చేస్తా ఇగ
హూమ్
హ్మ్మ్
అంటే చేస్తారని అని విన్నాను అందుకే
ఆ, ఆ కొను కొచ్చుకుంటరు లే ఆ అంటే కొంతమంది కొను కొచ్చుకుంటరు కొంతమంది అదే గిన్న పక్కకి పెట్టుకొని మళ్ళీ అప్పుడే తీస్తారన్నట్టు
ఆ ఇగ మంచిగ ఉగాది అన్ని తిని మొత్తం ఫోటోస్ దిగుతారా ఎటైనా ఏళ్తారా మరి పండుగ రోజు
ఆ ఎ టు వెళ్లమ్ అండి ఇంటికాన్నే ఉంటా అన్ డి
అయినా పని పనయ్యేసరికి పనయ్యేసరికి సాయంత్రం ఐద్ది సాయంత్రం ఐనాక మళ్ళా అన్నం
ఆ మళ్లా సాయంత్రం మళ్లా పని ఏమి ఉంటది ఇగ మనకి ఎ క్కడికి పోయే ఛాన్సే ఉండది
అవునా?
ఆ అవును కదండి ఇక పండగంటే ఇక ముగ్గులు దిద్దుతరు ఓ
ఓకే అండి థాంక్యూ
హ్యాపీ ఉగాది అండి